హలో
హలో
ఏం చేస్తున్నావే
ఏం లేదు అక్క నువ్వేం ఇస్తాను
ఏముంది కాలే ఇప్పుడే ఇంటికి వచ్చినా
అవుదు మనూరు నుంచా ఓ నేను మానూరికి ఇప్పుడే వచ్చిన సరం సర్ ప్రై ఇద్దావాను ఓ అసలు చీపోయినా వయ్యా చేద్దా అంటే సర్ప్రైజ్ ఇద్దామ అని వచ్చినా
నేను ఇప్పుడే వచ్చిన జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయి పత్తనటి ఇంగంత
నేనేమో పదిహేను నిమిషాలు అయితుంది వచ్చి
అవునా
ఉ
ఫోన్ చెత్తాపో
ఇంకా నేనే ఏమో సర్ప్రైజ్ ఇద్దామ అన్నట్టు వచ్చినా
అంటే రానన్నావా
ఆ తిన్నావా మరే
అక్కనే దీని వచ్చిందిే ఇంకా దీంట్లో వేయడం
ఏం కర్రీ
కర్రీ పప్పుూ గంగవేల్ కూూర
ఊహు
ఎంగేత్తను పిన్న
పిన్ని ఇంట్లో ఏదో పని చేస్తాంది నేను ఈ మా మా కోడలు ను చూసినాము ఆ కో త త తాన తిప్పుతాంద గిర్ర దిప్పు నడి తిప్పుతాంద నందీగ
స
హ
ది ను దక్కనే
ఉ వాళ్ళ కొడుకు స్నానం పపిస్తే తయారీ చేస్తుంది
అవునా ఏం చేస్తున్నాం ఇంకా
ఏం లేదు అక్క ఖాళీ ఇయర్ ఇన్విటేషన్ అయిపోయింది ఇకప్పు ఇప్పటికి అప్పటికి నాకు మమ్మీని దూరబుద్ద్ద అవుతుంది అని చెప్పి ఎవ్వరి చెప్పలే చేయలే డైరెక్ట్ పట్టచ్చిష్నిహ
హ
ఇంటికి వచ్చేదాకా తెవలే తెలియదు ఎవరికి
చెప్తా ఆగదాన్ని మనిషో ఏమోనువ
ఆ ఇక స నన్గా సర్ప్రైజ్ ఇద్ద మన చిన్న
తన్న ఉమెర్చ్చ
ఆ
తిన్నావా అంటున్నా
తిల్లేసల్పుొద్దున్నది లేదు మధ్యహనం ని లేదు ఇప్పుడు ఒక రెండో మూడో సమోసాలు తిన్నాక ఎంత ఇంకా
హ
తరు ఉదయతారన్నాం
అవునా
నౌ దని నా వగా
నేను ఇంటి దగ్గరనే తినవచ్చిన ఇంక ఇక్కడ ఏం వండదు ఫ్రూట్స్ తెచ్చకుండా తిన్నా
ఉహ ఎవరు తీసుకోవరు బావనా పెద పాప
ఆ బావనే
ఆ
మానూర్లోనే రియల రిసెప్షన్ ఉండే
ఆ
ఇవాాల కదా నిన్న
హ
అయితే నిన్ననే ఎప్పుడు టూ థర్టీకిమో వచ్చినట్టున్నా అక్కడ చూసుకొని నైట్ ఒకట్టే వద్దాం అనుకునేట్టు కాకపోతే బావిగ్గా తిరుగు ఎక్కువైంది బావకు
ఆ ఇ ఒక టైని వచ్చా అందుకు
హ ఇకా లేైట్ అయింది
హ
ఇంకా
చెప్పాల చ అది మన ఒవబ దిన వెకారుకాచ్చిన తనియా అల్లుడు కారని అప్తమాటా బయటికిపోయింది
బయటికి పోయిందా
ఇంతసేపే పోయింది వాళ్ళు మామయ్య కూడా ఇద్దరు కలిసి వేరు
తెల్దు బాగుంటాందమ్ మామయది ఇప్పుడు
మంచి మంచినే ఉంటుంది కొంచెం సెట్ అయి్యందట పని చేస్తతే న వస్తుందట మళ్ళా
అవునా
హ్మ్
అక్క కూడా పోయిందా నువ్వు ఒక్కదానివే పోయినావా ఇంటికి
ఆహా నేను ఒక్కదన్నే పోయినా అక్కకి ఫుల్ జ్వరం వచ్చింది
అవునా
హ్మ్ ఆ హాస్టల్ లోనే ఉంది
అ
పోతది ఏమో ఇంకా ఎక్కువ అయితే ఆ
పెద్దదిన ఫోన్ చేసింది అంటాన
హావు టూ బిజీ
అంతేనా
హ్మ్ ఒక ఉద్దేశం వేయట అవునా చెల్ంచికుందా హ్మ్ ఏడుందది
మంచిగానే ఉంది
ఏడుంది అంటానా హ్మ్ ఆహా హా హా నవో నాకుడాల నేను ఏదో దం దన్నన్ని ఆగడ పడ్డట్టు చతుంది ఉురుకత్తా అందు కందని దినది కారు
ఏందీ
కారం కారం అది కారం తొలుతున్నది
హ్మ్
కారం కారంతోనే ఉంది కారం తింటే ఎడుతది కదా
ఉహ
హ్మ్
ఇంకేం చేస్తున్నావ్ మరి మిషన్ కుడుతుంద పిం
లేదు ఇరోదాటా ఎలా పడుదు చేషందాట
ఒక పొద్దున్నది అట్నా
మ్మ్
అ
అదే బిజి ఉంది
నిన్ను ఉన్నది అతనా
ఈ రోజు ఉంది ఈరోజు ఉంటేగా ఆ గుడాలు పోపు వేసుడు అవి ఉంటాయిగా ఇగ అయ్యత్తాలు
మ్మ్
ఇంకా
పెద్దమ్మ పోయిన సరే ఉన్నట్టుంది
పొరు సారంటే
పోయినా మంగళవారం
మ్మ్ హ్మ్ బోనాల్ బోనాల జీత్తరు వస్ మనకియా
అవునా
హ్మ్
ఎప్పుడే తర మరీ
పదిహేడో తారీఖు చేతారు కావచ్చు
పదిహేడా
ఉ
ఉ అనుకున్నారా
ఊ
అనుకున్నారంటానా
ఆ అనుకున్నారట
ఉహు
ఊ ఎజెత్తాన్నడు బావా
బావా బయట ముచ్చట్లు పెడుతాండు
ఆ
బాబాయ్ ఏం చెత్తండు
డాడీ లేడు డ్యూటీకి పోయిండు
డ్యూటీ పోయిండా
ఆ తమ్ముడు ఏమో వాళట దో కో ఇప్పుడు ఎండాకాలంలో హాల్ డేస్ వత్తే ఏం పని చేయాలలో తెలవదని కోళ్లని పెంచుతారు వాళ్ళు
ఇద్దారా
ఇద్దరు తమ్ముళ్ళు బిజినెస్ లెక్క వేద్దామని ఒక వంద నో ఏమో కోళ్లు తెచ్చిర్రు
వామ్మో పెద్ద ప్లానే
ఆ తెచ్చి దానికి దాన పెద్ద భత్త మస్సు పెద్ద బత్తా అదైతే కింటా భత్తా ఇంటి భత్త దాన ఇచ్చి ఇక కోళ్ళనీ పెంచుకుంటా ఇడు సుతార్పని చేద్దామనీ చుత్తరు
ఊ
ఊ ఉత్తగా ఖళీ ఉండం చేద్దామనీ అని అనుకుంటారు
అదే మొగాళ్ళు కాబట్టి చెత్తాళ్ళు ఆడోళ్లు మనం చేద్దుమా
హు
ఉ
ఇంకా అక్క ఈ ఆన్సీ అయితే నేను ఏం చెస్తా చెస్తా అంటంది అందక్క ఈ అదే మా కోడలు
హు
నేను గది పెద్దది గది ఎక్కితే ఎక్కి ఎక్కి అని ఎడుత్తంది రౌడీది వెళ్ళలి ఏయ్ జ్యోస్న అక్క ఏం మాట్లాడుతే ఆది మాట్లాడుతాంది
హువా
ఏమి ఇంకా
తిను మరి
ఏ వంకాయ వంకాయ వేసింది వంకాయ కూరతో తినమంటారు నాకు అసలే తినబుద్ధే వంకాయ అంటే ఒకర వత్తాయి
హహ
హు
పెద్ద మద కవై పోయారక పోయినవ్
పోయత్తా సాయంత్రం వరకి అమ్మా ఓతంటా సాయంత్రం ఇంతసేపే వచ్చిన కదా ఇగ కొద్దిసేపు అట్ల అవున్ నా కోడలతోనే ఎంజాయ్ చేద్దాం అని ఇటు వచ్చిన
హు
హూ ఇంకా
చెప్పాలి ఇంక మళ్ళీ ఎప్పుడు పోతావ్ మరి
పండుకున్నడ బావ మరి రేపు పొద్దున్న పోవుడే ఆ రేపు పొద్దునే పోవుడే నాకు అసలు ఉండబుది అయితలేదు మా మమ్మీని డాడీని చూడ బుది అయితుంది నెల అయింది చూడక
ఉమ్
ఇక పిచ్చి లేత్తంది ఏం చేయలో అర్థం కాల అప్పటికప్పటికే సడన్ డేసిషన్ తీసుకున ఆ వచ్చినం కథ
కోచింగ్ లేద ఇవళ
ఉన్నది కాని పోతే పోని అని ఉకున
ఆ
ఉమ్ హి ఇంకా
ఇంకా
అక్క
చెప్పు చెల్లె
చెప్పు అక్క నువ్వే చెప్పు పా ఎట్లా పోయిరు మరి బైక్ మిధన పిల్ల తక్కువ పిల్ల కాదు ఈ పిల్ల ఎతుకొపోతే కిందవడి బొర్లుతాంది ఎట్ల భరిత్తదో ఏమో వీళ్ళ అమ్మ
అలవాటైనలే ఇక
ఆ ఉమ్
ఇంకేం చేస్తాన్లు మరి
ఆ ఏం లేదు అక్క ఏమో నేను తర్వాత ఫోన్ చేస్తా మళ్ళా
సరే నే
బై
బై
ఆ